హలో
హా ఇనిపిస్తుందా
ఏ స్పీకర్ లే
లేద్ లేదు కానీ మాట్లాడే దేలా హు హు హ
కవలా
మామిడికాయలు మాకు వస్తాయి ఈ రోజు మా రూమ్ లో మా ఇంటికి కెళ్ళింది తీసుకొని వస్తుంది రాయిచోటి
నాకడ పెద్దటున్నాయిపో
నీకు వేడి చేస్తుంది
ఏం చెయదు
నాకొక్కటి తింటేనే గుళ్ళలన్నీ వచ్చినై మొన్న.
నాకేం రాలేకదమ్య
నాకు వేడేక్కువ మామిడికాయలు తింటే హు
నేను ఇంటికాంచి తెచ్చినేటి తిన్నా మళ్ళీ తిను తెచ్చినటి తింటానా. మళ్ళీ రేపు వచ్చేటప్పుడు మళ్ళీ తెస్తాడు
హు పోయినారిప్పుడు ఊరికి
హు
హు మెక్కునే
హు మ్మ
నిజగానే ఆ రోజు ఏమన్నాడు ఫోన్ లో.
ఏమండ్ల అంతే అడిగినడు ఏమున్నాయి వాళ్ళి
మేం కట్ చేసిన కదా ఇంగా
ఇంతే
హు
వాళ్ళన్నకిప్పుడు లక్ష దాటింది శాలరీ పెరిగింది.
హ ఎక్కడ చేసేవి
వాళ్లన్న వర్క్ ఫ్రొం హోమ్ పిడయూసి కంపెనీ.
పి డబల్యూ సి
హు
వాళ్ళన్న చేసుకోడంటన ఇప్పుడే పెళ్ళి
ఏమో ఆ ఇల్లు అయిపోతే
హు
ఇవి చెట్టుటి మందువేకుండ మాగిందన బలే తియ్యగున్నయ్.
ఇప్ ఆ మా రూమ్ లో తెచ్చావి గూడ అలాంటివే చెప్పవే సాయి చోట్లు
నీక్ దెల్సా చుట్టు టమా
వ్ వాళ్ళకి తోటుంది వాళ్ళు తోట ఇచ్చినారు వేరే వాళ్ళకి కానీ తెస్తుంది పొయ్
వీళ్ళు చేట్టుట్టే పికొచ్చినారు దోర దోరగా ఉందైతే
ఆ
నిమ్మకాయలున్నయ్ షర్బత్ చేసుకోవాల
నైడ్రేస్లు కొనుక్కుందామనుకున్నా పోనేల
చెక్కర యెన్ని
ఆ నువ్వు తీసుకరా ఆడ బావుంటే
ఏంటీ
టీషర్ట్స్ నైట్ ప్యాంట్స్
కొనుక్కుంటన్నవ్
పోనీలే యెంతుందే నాకాడ డబ్బులు
ఎంతో ఉందన్నవ్ గదనే
నీతో ఎంతోనింది అది తిన్నీకి వీటికే సరిపోతుంది పెడతాం మొన్న ఆయాపిల్స్ తెచ్చుకున్నా తలనొస్తందని చెప్పి ఇల్లాది మైగ్రైన్ టైప్ లో
ఎర్లీ మార్నింగు ఉప్పేసుకొనీ ఆపిల్ తింటే తగ్గుతుందని
తల్ నొప్పొస్తే పాలల్ల జిలేబేస్కొన్ దిను
కొను క్కొన్న
మ్మ్ ఇంక ఆపిల్స్ అర్ధ కేజీ తెచ్చుకుంటే నూట యాభై నువే నువేసిం రెండొదల్ ఆడైపొయ్నయ్
ఊ ఇంకా టీషర్టు వన్ ఫిఫ్టీ అట్లా అయిపోతుంది.
మ నువ్ అస్సల్ అప్లయ్ జేత్తున్నవా కంపెనీలకీ
యేం ఏ కంపనీసు
నువ్ ఏం కంప్లీట్ చేసావ్
కాలేజ్ వాళ్లు వెట్టిర్ర కాలేజ్ వాళ్లు బెట్టిర్రా
కాలు బయట
బయటా నాకు ఏం చేయలో తెలిస్తే కదా
కర్రిదాన అడక్కతిను కాలేజ్కి పోతానవా
ఉ
మీ వొళ్ళు ఎవరు అప్లై చేయరా లింక్డిన్ లల్లో నౌకారి లల్లో
లింక్డిన్ చేస్తానిన్నారు
నౌకరి లో కూడా ట్రై
ఉ ఉ ఉ ఇంకా
ఆ
చెప్పు
ఎం ల
ఇప్పుడు పెదనానికి నొప్పి ఎందుకు ఏం లేదంట కదా
ఉ
తగ్గిందట్ట కదా నొక్కేందుకు
నొప్పి
పెయిన్ ఏం లేదంటా
ఉ
ఉ ఇంకా హాస్పిటల్కి పోతాడా మళ్ళీ ఎందుకు ఇంగ అదే ఎందుకు ఇంకా అవసరం లాగదా
ఉహు ఏమ్ ల మల్లి ఆయనకే ఆయన ఏమన్నా చేసుకుంటేనే
మరి ఎందుకు ఇంటికి ఇంటికని చంపుతాన్నారు నన్ని
దేన్లకో దానికి ఉంటావని
ఉ పోతాను కదా ఇంగ
అమ్మా ఇంట్లో చేద్దా అంగట్లో చేద్దా
ఉహు
మడి ఖాళీగా ఉండే బదులు ఆడ ఇంటి కాడ ఉంటే అని
మళ్ళీ రాద్దా మళ్ళ వస్ ఇంకొకేసారి పోదాముని ఉ మొన్న పెదనాన్న ఎప్పుడో అన ఇంకా పని కెందుకు లేకుండ ఊరికె చేలో చూసుకుంటాంటె సరిపోతది లే అని
ఉ
హ ఏముంది చేలో ఇప్పుడు ఎం లేదేమోల అది ఏదో ఏసిండ్ల చుక్కాకి ఎమో వేసింది
వేసినారా ఇంకా వెయ్యలా కదా
మొన్న వేసిన్నారు చినుకులు వన్నాయని ఆ రోజు వేసినారని చెప్పిళ అమ్మ తొందరిస్తనాడు మీ నాయన మళ్ళా ఎంత బాగా చెప్తున్నాదంట చూడు సిగ్గు లేక డబ్బులు
ఏమని
నేను పోదామని ఎక్కడికన్నా టూర్ కట్టా
ఉ
పెట్టుకున్న డబ్బులు అని
బా టూరుపి
ఉమ్ యాడి పోతాడో
సంపాదించి పెట్టుకోమనాలి
అది గనా సూడకుండా అయింటే మనం పల్లపలు లేపింది కొన్ని రోజులు వారం రోజులు
ఉమ్
ఉమ్ ఉమ్
చుమ్ చుమ్ నువ్ పైన బట్టుకొని ఊగుతున్నవ్ గదా పైన దాన్ని బట్టుకొని ఊగుతన్నావ్ గదా
దేన్ని బట్టుకొని ఊగుతాల్లా గాదు నేను పోయిందే చూడ్డానికి
యాడ మేయిన్ నిలబడుకొని మాట్లాడతా ఉన్నావ్
అంత సీన్ లేవే కర్దానా నేను వ చ్చి డైరెక్ట్ మంచం ఎక్కి మీరు అడుసూడ మంటే చూసినారా లేదా అని అడిగి ఎత్తిన మాడ బాక్స్
బాక్స్ కింద బెట్టినాడా
ఆ ఎత్తుతా ఉంటే కనిపించిన అట్లు
ఉమ్
ఈ అమ్మదొరికింది ఈడ బెట్టినలే అనుకొని పోయిండు ఎప్పుడైన్నా పెడతాడు ఆడ మందు అందుకే పైన
ఉమ్
ఉమ్ ఉమ్
మళ్ళీ ఎప్పుడు అడిగిందంటా తీసుకున్నారా అని
ఏమో అమ్మ అనింది ఆ రోజు మళ్ళ మళ్ళా కాల్ జేసినప్పుడు ఇట్ల అన్నరు మళ్ళ ముందు అడిగితే తీసుకోలేదనే మళ్ళ ఇప్పుడు ఎందుకు ఇట్లాంటున్నారు. అంతే
ఉమ్ ఇగ చంపేయండి ఊరేయండి తాడుదేపో
ఉమ్ ఉమ్ అన్ని ఎందోలే ఉమ్ మ్ మ్ ఉమ్ మళ్ళీ జేస్తాను
ఉమ్ పది నిమిషాలు అయిపోయిందా
నీ అవ్వ మాట్లాడకంటంటే